హలో రా ఏమైపోయావు చాలా రోజుల అయింది మాట్లాడి కనిపిస్తలే
చెప్పకరా నాయన ఈ మధ్య అంత మ్యాచ్లే చూస్తూ టైమ్ గడిచిపోతుంది టీవ ఆఫ్ చేయాలంటే చేతులు కూడా వినడం లేదు
అయ్యో నాదే అదే పరిస్థితిరా నిన్న మ్యాచ్ చూస్తే చూసి చూసి చూసి నాకు టెన్షన్ వచ్చియింది కాగానీ లస్ట్ ఏం చేయాలో తెలిలా
అదే కదా మనం ఆడకపోయినా మనకే ఎక్కువ టెన్షన్ ఉంటుంది మ్యాచ్లు జరుగుతాన్నా అంటే ఒక్కసారి అయితే ఆ ప్లేయర్లు కంటే మనకే ఎక్కువ కోపం వచ్చేస్తుంది ఏ కొట్రా ఏ క్యాచ్ పట్రా అని
నిజమేరా ఒక క్యాచ్ మిస్ అయితేనే వెంటనే అయ్యో ఇది కూడా పట్టలేవా ఇలా అలా అని చెప్పి మనం బ్రెయిన్ లో అలా రన్ అయిపోతాయి అనేస్తాం అలాగనే పైకి కామెంట్స్ కానీ మనం ఒకసారి అక్కడ వెళ్ళి రియల్ గా ఆడ చూస్తే బాాలు చూసే లోపలే వెళ్ళిపో వేంటనె
హు హు నిజమే నేను కూడా ఒకసారి ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడడానికి వెళ్ళానా బాల్ నా వైపుగా వచ్చింది క్యాచ్ పట్టల్లా అనుకున్నా లాస్ట్ కి చేతుల్లోంచి పట్టినట్లు పట్లి అది ఎక్కడో జాల వెళ్ళిపోయింది బాల్
అదేంట్రా కనీసం బౌండరీ లైన్నన్న బాల్ ఆపాల్సింది కదా
అరే ప్రయత్నించాను రా కానీ ఏమంటారు చేతులు నా చేతులు నాకే తెలుకోకుండా వదిలేసినాయి తర్వాత మా ఫ్రెండ్స్ అయితే గాని టీవీలో చూస్తే మ్యాచ్లు అన్ని బాగా కామెంట్లు ఇస్తాంట వాళ్ళకి నువ్వు గ్రౌండ్ లో వచ్చ చెయండి ఇట్లా చేస్తాన్నావ అని చెప్పి నన్ను ఎంత ఆడుకున్నారు తెలిసిన
ఓరా అదే జరుగుతుంది టీవీలో చూస్తుూంటే మనము చాలా సింపుల్ గా అనుకుంటాము ఈ ఏముంది కదా ఇది ఈజీనే కదా క్యాచ్ కదా పట్టేయచ్చు కదా అని చెప్పి ఒకసారి అక్కడికెళ్ళి రియల్ ముందుగా ఆడితే అప్పుడు మనకి రియల్ స్వీచువేషన్ తెలుస్తుంది సమ్
ఆ అదే జరుగుతుంది టీవీలో చూస్తే మనం కోచ్ లాగా మాట్లాడతాం ఇలా బౌలింగ్ చేయాలి అలా షాట్ కొట్టాలి అని కానీ రియాలిటీలో అదేమి ఉండదు
అవున్రా కానీ నిజంగా ఆడేటప్పుడు ఒకసారి బ్యాట్కి తగిలే ఇట్లా బౌండరీ కొట్టినామ అనుకో అది చాలా గొప్ప ఫీలింగ్ ఇస్తుంది కదా
అవును నిజమే కానీ ఒక విషయం చెప్పేదా క్రికెట్ చూస్తన్నప్పుడు మనం చాలా ఎమోషనల్ అయి ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం దానికి ఎంత వద్దు వద్దు అనుకున్నా కూడా
అది నిజమే రప్ప మొన్నయితే నేను మ్యాచ్ చూస్తూ నిన్నాను మ్యాచ్ చాలా క్లోజ్గా వెళ్తుంది లాస్ట్ వరకు వచ్చింది అప్పుడు నేను టెన్షన్ లో రిమోట్ తీసు కింద కొట్టేసా మ్యాచ్ టెన్షన్ కి
ఆహా నేను కూడా అట్లనే చేస్తాను ఇంట్లో వాళ్ళయితే చూసి ఇంట్లోనే మ్యాచ్ జరుగుతుందా అని అరుస్తా ఉంటారు
ఇంకా కొన్న విషయం ఏంటంటే నా ఫేవరెట్ టీం పఓడిపోతే నేను ఎక్కువ బాధపడిపోతాను టీం మెంబర్స్ పైన అదేంటా మరి
అవున్రా ఇంకా ఈ సోషల్ మీడియా వచ్చేసినాక ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ దానిలో ట్విట్టర్లలో ఎట్లా కామెంట్స్ పెడతారంటే అవి చదివి నాకు ఇంకా కోపం వచ్చేస్తుంది
అదే కదా అందరుూ ఒకసారిగా కోచ్ల్లాగా మారిపోతారు ఇలా చేయాలి అలా చేయాలి అని వాళ్ళకి బేసిక్ గేమ్ వచ్చిండదు కానీ వాళ్ళు చెప్తారు చూడ్డం ఇజినే కానీ చేయ్యలేం ఆలేెం
ఉ నిజమే కానీ మ చిన్నప్పుడు ఆ నా క్రికెట్ అయితే బాగా గుర్తొస్తుందిరా నాకు
అవును రా అప్పట్లో బ్యాట్లు లేకపోయినా కర్రలు ఎత్తుకొని వెళ్ళలి మరీ ఆడేవాళ్ళం బాల్ లేకుంటే ప్లాస్టర్తోో పేపర్లు జుట్టేసి బాల్ తయారు చేసి మరీ ఆడేవాళ్ళం
ఆ ఇంకొకటి గుర్తుందా వికెట్లు లేకపోతే మనం వెనక కాలి ఇటుకెలు పెట్టుకొని అదే అదే వికెట్లు అనుకొని ఆడే వాళ్ళము
అవునరా ఇంకా ఇంకో విషయము వికెట్ లేకపోతే కర్రలు కూడా చెక్కేవాళ్ళం బంతి ఎవరి ఇన్ని పైన పడి అయితే వాళ్ళేపు ఈ బంతి దేవాలి ఇలాంటి సిల్లి సిల్లి రూల్స్ పెట్టుకుని అడేవాళ్ళం
ఇంకొకసారి గుర్తుందా అంటే మిది పైన పడితే బాల్ అసలు ఫిల్ గేమ్ ఆపేసే వాళ్ళు అంటే బాల్ ఎవరు తెచ్చే వాళ్ళు లేక
అవురా అప్పుడు అందరూ కలిసి ప్లాన్ వేసేవాళ్ళం గుర్తుందా ఎవరు ఎత్తుగా ఉంటే వాళ్ళ పైకి ఎక్కాలి ఎవరు కొట్టింటే వాళ్ళే పైకి ఇలా ఎక్కాలి ఇలా ప్లాన్ వేసి మరీ ఎక్కించేవాళ్ళం
హ ఆ రోజులే వేరు ఇప్పుడు ఆ రోజులు గుర్తొస్తే చాలా నవ్వు వస్తుంది అలా ఉండే వాళ్ళు మా చిన్నప్పుడు అని
అవును్రా ఇప్పుడు పెద్ద పెద్ద స్టేడియంలో ఆడే మ్యాచ్ల కన్నా మనం అప్పట్లో గల్లీలు ఆడిండే మ్యాచ్లకే ఎక్కువ ఆనందాన్నియితే ఇస్తుంది
నిజమే అంటే మనం మ్యాచ్చ్ లో ఆ ఓడిపోయామా లేదా గెలిచినామా అని అసలు అసలు ఆ విషయం మనం పట్టించుకునే వాళ్ళమే కాదు కానీ ఆడుకోవాల అంతే ఆ ఆడుకోవడంలోనే మనకు ఒక రక రకమైన ఫీలింగ్ ఉంటుది
అవున్రా అప్పుడు ముఖ్యంగా ఆడాలి ఆడ ఆట బాగా ఆడాలి నవ్వు బాగా నవ్వాలి ఇలానే ఉండేది పద్దెనిని నా లేచి లేవంగానే ఆడుకోవడానికి వెళ్ళిపోవాలి అలా ఉన్నింది మైండ్ సెట్ అప్పుట్లో
అవున్ర ఇప్పుడు మాత్రం ప్రతి మ్యాచ్ సీరియస్ అయిపోయింది ముందులాగా అస్సలు లేదు
అది నిజమే ఇప్పుడు అంతా వర్సస్లు జరుగుతున్నాయి ఇప్పుడు సపోజ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అన్ని సీరియస్ గానే కాంపిటేవ్టివ్ తీసుకుంటారు ఫుల్ సీరియస్
ఇంకా ఫుట్బాల్ మ్యాచ్లు చూస్తే కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది
అవును నిజమే ప్రేక్షకులు కూడా దాన్ని చాలా ఎక్కువ ప్రోత్సహిస్తారు కాబట్టి ఆ గేమ్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది
ఆ ఫుట్బాల్ లో చాలా ఫాస్ట్ గా ఉంటుంది కదా ఎందుకంటే ఇట్లా వన్ సెకండ్ లో గోల్ అయిపోతుంది ఇంకా నీకు నిజం చెప్పేదా అన్ని ఆటలలో ఖచ్చితంగా మనకి ఆనందం వస్తుంది అదో రకమైన ఫీలింగ్ వస్తుంది మనం దాన్ని చూసినప్పుడు కానీ దాన్ని అన్నప్పుడు కానీ
ఔను రా నిజమే మనం ఆడకపోయినా సరే మనం చూస్తుంటే మన మనసు అక్కడ ఆడుతున్నట్టే ఉంటుంది అది మర్చిపోలేం
హ ఇంకా మన మనలో ఉన్న టెన్షన్స్ మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి ఆ బాగా ఆడుకునే వాళ్ళం మనం కూడా అలాగే అప్పుడప్పుడు ఆడుతూ ఉండాలి రా
నిజమే మనం ఆడుతూ ఉంటే మన ఫిజికల్ హెల్త్ మైండ్ సెట్ బ్రెయిన్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం బాగా ఆడామ అనుకో అలిసిపోయి ఇంటికి వస్తే రెస్ట్ తీసుకోవచ్చు బాగా నిద్ర వస్తుంది
అవును ఇంకా ఆ సరేలేదు త్వరలో ప్లాన్ చేద్దాం మన ఫ్రెండ్స్ అందరం కలిసి మనం కూడా క్రికెట్ మ్యాచ్లు పెట్టుకొని ఆడుకుందాం
ఆ సరే ఒకవేళ నేను సరిగ్గా ఆడకుంన్న క్యాచ్లు మిస్ చేసే మటుకు మీరు నవ్వకూడదు
అది అసాధ్యం నువ్వు మిస్ చేస్తే మేము ఖచ్చితంగా న అవుతాం
అయ్యో అప్పుడు నేను కూడా నువ్వు మిస్ చేసిన నువ్వు బ్యాటింగ్ ఆడుతున్నా నేను కామెంట్ చేస్తూనే అంటా
అరే ఫ్రెండ్షిప్ అన్నాంనికి ఇదంతా మామూలే రా మనం దాన్ని కాంపిటేటివ్ గా తీసుకోకూడదు మనం గేమ్ ఎందుకు ఆడతాం మనకు ఆనందం కోసం మన హెల్త్ కోసం అంటే అలానే కంటిన్యూ చేయాలి
అది నిజమే కామెంట్ చేస్తూ ఉండే ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంద అంటారు
అవును అసలు ఇంకా గొడవలు పడకుండా ఒకరినొకరి మాట ఏమ అనుకోకోకుండా ఉంటే అది ఫ్రెండ్షిప్ ఎలా అతుంది చెప్పు ఏదో ఊరికే ఉన్నామంటే ఉన్నాం అన్నట్లు ఉంటారు అలా ఉండకూడదు కదా
అవును స్పోర్ట్స్ అంటేనే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటేనే స్పోర్ట్స్ అన్నట్టుగాని తయారవుతుంది
ఇం ఇంకా ఈ స్పోర్ట్స్ వల్ల మనకు తెలియని వాళ్ళు కూడా కొత్త కొత్త వాళ్ళందరుూ పరిచయం అవుతారు లైక్ ఇప్పుడు నువ్వు నేను కలిసి మ్యాచ్ ఆడడానికి వెళ్ళాం అనుకో సేమ్ అదే గ్రౌండ్ కి వేరే ఒక కొంతమంది వచ్చారనుకో మనం వాళ్ళు కలిసి మ్యాచ్ ఆడినప్పుడు వాళ్ళ వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది మన గురించి వాళ్ళకి తెలుస్తుంది మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోతాం
అవున్రా మంచి బాండింగ్ ఏర్పడుతుంది
హలో ఫ్రెండ్షిప్స్ పెరుగుతాయి మనకు నెట్వర్క్ పెరుగుతుంది
అదే నిజమే అప్పట్లో బాల్ పోగొడుతుంటే తల టెన్ టెన్ రూపీస్ వీడి ట్వంటీ వేయాలి వీడు కొట్టాారు కాబట్టి వీడే ట్వంటీ వేయ్యాలి వీడు బౌలింగ్ చేసారు కాబట్టి వీడే ట్వంటీ రుపీస్ వయాలి ఇలా ప్లానింగ్ చేసి మరీ బాల్ కొనేవాళ్ళం
అప్పుడు రోజుక ఒక బాల్ ఒకటే వాళ్ళం గుడుతుందా బౌండ్రీలు కొట్టి కొట్టి
నిజమేర గెడ్లాక్ బాల్ ఎందుందంటే టెన్నిస్ బాల్ ఉంటే బాల్ కనబడదు అదే స్టెంపర్ బవాల అనుకో ఇటుక్రాయలో కొడితే టెంపర్ బాల్ కనూడదు అప్పట్లో బాల్ ఎత్తికేక గేమ్ ఆడే దాని పన ఎక్కువ టైం పడేవాళి
అవును ఇంకా మనం స్కూల్ పోటీలు పెట్ అట్టే వాళ్ళు కుర్తుందా
ఆ
ఈ ఈలా మనకు నాకా నాకైతే అఔట్డోర్ గేమ్స్ లో అయితే క్రికెట్ చాలా ఇష్టం ఇంకా ఇండోర్ గేమ్స్ లో అయితే చెస్ చాలా ఇష్టం
నాకు కీర్ క్రికెట్ అంటే చాలా ఇష్టం అలాగే కబడ్డీ అన్నా కూడా చాలా ఇష్టం
మరి ఇండోర్ గేమ్స్ కు
ఇండోర్ గేమ్స్ అంటే నేను ఎక్కువ చెస్ ప్రిఫర్ చేస్తాను. చెస్సు, క్యారంబోర్డ్ ఇవే ఇవి ఇష్టం
ఆ అయితే ఈసారి ఇంటికొచ్చినప్పుడు మనిద్దరం కల్సి చెస్సు, క్యారమ్స్ అలాంటి ఇండోర్ గేమ్స్ ఆడుకుందాం. తర్వాత ఇండోర్ గేమ్స్ అయిపోయాక అవుట్డోర్ గేమ్స్ ఆడుకుందాం.
ఓకే, సరే అయితే ప్లాన్ జేద్దాం.
ఆ ప్లాన్ చేద్దాం ఇంకా సరే చాలా సార్ కు మాట్లాడు కున్నాం మళ్ళీ తోరలో కలుద్దాం బాయ్
బాయ్
జాగ్రత్త